హలో నమస్త అండి
నమస్కారం అండి
ఆ ఏం చేస్తున్నరాండి
మేము నిద్రపోవడానికి ఎదురు చూస్తూ ఉన్నామండి మీరేం చేస్తున్నారండి
మేం కూడా అంతేనండి పడుకోవడానికి మేము కూడా ఎదురు చూస్తా మీరు మీ మితను కొన్ని విషయాలు పంచుకోవాల అనుకుంటున్నాము మీరు మా మాతో పాటు మీ మీ జీవితంలో జరిగే కొన్ని విషయాలు పంచుకోవడానికి మీకు సిద్ధంగా అద
అవునండి మేము కూడా మీతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాము ఇటీవల కాలంలో చిన్నపిల్లలు చాలా మట్టికి అల్లరుగాను అల్లరుగాను లేకపోతే ఐక్య తాయి తనింగా ఉంటున్నారు వారి గురించి మీ అభిప్రాయం మకించు
అవునండి చిన్న పిల్లలు చాలా అల్లాారు చేస్తూ ఉంటారు ఇందు అంటే వాళ్ళ వాళ్ళ ఒంట్లో అలాంటి బ్లడ్ అనేది ఉంటుంది వాళ్ళ వాళ్ళు చిన్నపిల్లలుగా మాట్లాడుతున్నప్పుడు లేదా వాళ్ళు పడుకున్నప్పుడు సైలెంట్ గా ఉంటారు ప్రతి ఇంకా ప్రతి టైం వాళ్ళు యాక్టివ్ గానే ఉంటారు వాళ్ళు చేసే పంచిస గ్రాన్ కార్నివల్ చూపించే ప్రేమ గాని అన్ని సూపర్ ఫాస్ట్ గా మరియు ఎంత ప్యూర్ గా అనేది మనకు కనిపిస్తుంది ఎందుకు ఎకంటే వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారు అందులోనూ చిన్నపిిల్లలు కాబట్టి అ ప్రతి అవి వాళ యాక్టివ్గా ఉంటాయని నేను భావిస్తున్నాను అలాగే అన్నిటి కాలంలో మనకి యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి కదా ఇరాన్ అలాగా యుద్ధాల వల్ల అందరు ఎంతో అంత లాస్ అనే చూస్తున్నారు ఎ ఎన్నో విధాలు కనపడుతూ ఉంటుంది మీ గమనించారా యుద్ధం వల్ల మీరేమి కొరతని మీరు చూస్తూ ఉన్నారో మాతో పంచుకోగలరా
నేను యుద్ధాల వల్ల ఏమి లాభ నేనైతే అన్నీ నష్టాలే అనుకుంటున్నాను ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య యుద్ధాల వల్ల గ్యాస్ కొరత పెట్రోల్ కొరత అనేది బాగా కనబడుతుంది అంతేకాదు దాని వల్ల కొంతమంది పిల్లలు మీద వండుకోలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఈ ఈ ప్రాబ్లంని చాలా ఫేస్ చేస్తున్నారు అంతేకాకుండా ఆఫీస్కి వెళ్ళేవారు కూడా పెట్రోల్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు
అవును నేను కూడ చూస్ స్తున్నాను పెట్రోల్ కోసం అందరు చాలా ఫేస్ చేస్తున్నారు బంక్లో పెట్రోల్ అయి పోతుందని చెప్తున్నారు మరియు ఎక్కువ ధరకి పెట్రోల్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను గ్యాస్ కొరతనే చూసాను బుక్ చేసిన చాలా సేపటికానీ గ్యాస్ రాదని చెప్తూ ఉన్నారు ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు త్వరలోనే ఇవన్నీ మనం రెక్టిఫై చేసు కొని మన జీవనాన్ని ముందుకు సాగిస్తామని నేను భావిస్తున్నాను
నేను కూడా అంతే అనుకుంటున్నాను అంతే కాకుండా సర్వీసెస్ అని లేకపోతే ఎక్కువగా ట్యాక్స్ వేయడము లేకపోతే రవాణా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఫ్లైట్స్ అయితే ఛార్జీ కంటే త్రిబుల్ ఛార్జెస్ పెట్టి కూడా ప్రయాణం అనేది చేస్తున్నారు ఎందుకంటే వారికి ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అని చెప్పి అంతంత రేట్లు పెట్టేస్తున్నారని నేను అనుకుంటున్నాను
అవును నేటి కాలంలో కొరత ఏర్పడింది కాబట్టి వాటికి ధరలు కూడా ప్రతిదానికి ధరలు కూడా పెరుగుతాయని నేను భావిస్తున్నాను ఇది సామాన్యుల మధ్య ధ్య ఆ చాలా భిన్నంగా మరియు చాలా ఖర్చుతో కూడిన ప్ర ఆ పనీ ఇప్పటికే ప్రతి ఒక్కటి ధరలు పెరుగుకుంటూ వస్తున్నాయి బంగారం వెండి అలాంటివి ఇప్పటినుంచి ఇంకా పెట్రోల్ గ్యాస్ ఇంకా మనం తినే నిత్యవసరాలు కూడా పెరుగుతాయి ఎందుకంటే ప్రతిది ఈ పెట్రోల్ ధర పెరుగుతుంటే దాని మీద ఆధారపడిన రవాణా ప్రతి ఒక్కటి కూడా పెరుగుతుంది కాబట్టి నేడు సమాజంలో ధరలు కూడా బాగా పెరగడంతో మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడతారని భావిస్తున్నాను. మీరు నా మాటకు ఏకీభవిస్తారా?
నేను కూడా అలాగే అనుకుంటున్నాను ఇటీవల కాలంలో మధ్య తరగతి వారు వారియొక్క సంపాదన కంటే నిత్యవసరాలకే సరిపోతుంది వారు ఏమైనా తినడానికి కూడా వారు చాలా కష్టపడుతున్నారు అది ధరలు పెంచడం వల్ల అనేది ఏమవుతుంది అంటే వారు రూపాయి సంపాదిస్తే అక్కడ కొనుగోలు చేసేది ఖచ్చితంగా అర్ధరూపాయన్న ఉంటుంది అంటే వారి సంపాదనలో సగం వంతు వారి జీవనోపాధికి వారు జీవనంలో గడిపే సామాన్యత సరుకులకే అయిపోతుంది
అవును నిజంగా నువ్వు చెప్పేది చాలా మట్టుకు వాస్తవం మనం సంపాదించే దాంట్లో దాచుకునేదేమో కాని మన నిత్యవసరాలకే ఖర్చు అయ్యేది ఎక్కువ మన కోసం మనం ఖర్చు చేసుకుంటున్నాం కాబట్టి మనం సంపాదించుకోవడంలో తప్పులేదు అయినా ఇప్పటికి మన అవసరాన్ని బట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా మంచిదని నేను భావిస్తూఉన్నాను
ఇటీవల కాలంలో యుద్ధాలు అనేవి ఎప్పుడు ఆగుతాయో కూడా తెలియడం లేదు అందరూ చాలా భయం భయంగా తిరుగుతున్నారు అంటే ఆ ఇక్కడ నుండి అ ఇప్పటికి పొట్టకూటి కోసం వెళ్ళేవారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని నేను అను
అవును సమాజంలో ఇతర దేశాల్లో వెళ్ళి బతికే వాళ్ళు కూడా చాలా మంది మనం మనం చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల గాని అక్కడ ఏ పనైనా వాళ్ళు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ డబ్బులు మనదానికంటే భిన్నంగా అనేవి పని చేస్తాయి కాబట్టి అక్కడ ఏ పని చేయడానికన్నా వాళ్ళు ఒప్పుకుని చేయడం అనేది జరుగుతుంది అలానే అలానే సంపాదించుకుంటారు కూడా కానీ కుటుంబాన్ని వదిలేళ్ళాలంటే కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూస్తూ ఉం
పట్టణాల్లో కంటే విలేజ్ లోనే వారియొక్క జీవితం ఉపాధి చాలా అందంగాను చాలా ఉన్నదని ఉంటుంది ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు వారు చూసుకున్న వారు అందరు మంచిగా ఉండడం కంటే ఆ వారు ఇతర ప్రదేశాలలో వదిలేసి డబ్బు సంపాదించడం కోసం ఇది చాలా కష్టాలు పడి చెప్తున్నారని నేను అనుకుంటున్నాను
అవును కుటుంబాన్ని వదిలి వేరే చోటకు వెళ్లి పని చేేస్తూ ఉండాలంటే డబ్బులు వస్తున్నప్పటికీ కూడా కుటుం ఇంటికాడ ఉండే కుటుంబ సభ్యులు వాళ్ళ తోబుట్టువులు అందరు చూపించే ప్రే ప్రేమని ఎంతైనా ఎదు దేశల్లో ఉంటే కోల్పోతారు కాబట్టి చాలా వరకు మిస్ అవుతారు ఆ అయినా వా ఇప్పుడు ఈ కాలంలో అక్కడ ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి తన కుటుంబంతో కలిసి బతకాలని అనుకుంటారు కాబట్టి చాలా వరకు వాళ్ళు ఇంటి కి రావడానినికి చూస్తారని నేను అనుకుంటున్నాను
చాలా మందికి తినడానికి కన్నం లేకుండా లేకపోతే ఉండడానికి ఇల్లు లేకుండా అన్నింటిని కోల్పోయి తిరుగుతూ ఉంటారు వారుజు వారిని తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది కానీ మనం ఏం ఏంటంటే ఆ పరిస్థితులు మనము ఏము కదా అని చెప్పి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కానీ అలాగ ఉండి వారు చాలా నష్టపోయిన వారు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు
అవునా మీరు చెప్పింది చాలా వరకు నిజం చాలా మందికి అన్ని ఉంటాయి కానీ వాళ్ళు మతిస్థిమితం అనేది లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి అడుకుంటూ ఆ బట్టలన్నీ నీట్గా వండకుండా వాళ్ళు త రోజుల భారీ అవే వేసుకుంటూ ఏంటంటే వాళ్ళు ఎదుటి వారు చెప్పే మాటలు కూడా వాళ్ళు వినరు మగా బి చేస్తూ ఉంటారు కొంతమంది మనం అలా కూడా చూస్తూ ఉన్నాము
అవును యుద్ధంలో నష్టపోయిన వారికే కాకుండా ఇలాంటి వారిని కూడా మంత రోజు తరచరి జీవితంలో మనం చూస్తూనే ఉంటాం
అవును ఖచ్చితంగా మనం చూస్తున్నాము వారికి ఎదుటి వారు చెప్తున్నా సరే వారు అర్థం ఎదుటి మనిషిని చూసుకోవాలి కొంచం అకు
మేము కూడా అలాగే అనుకుంటున్నాను అంతే కాకుండా ఇటీవల రోజుల్లో అందరూ ఎవరిని నమ్మాలో నమ్మకూడదు కూడా తెలియట్లేదు చాలా మంది నమ్మకం పెట్టుకున్న వారి యొక్క నమ్మకాన్ని ఎదుటివారు చాలా తొందరగానే పాడు చేస్తున్నారు అంటే ఎలా అంటే వారికి ఎదుటి వారు త్వరగానే వారికి బాధ అనేది కలిగిస్తున్నారు
మొత్తంగా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు దూరంగా ఉండి వస్తూ ఉంటారు కదా మనుషులు నమ్మ నమ్మలే అలా చేస్తూ ఉంటారు మన ఎదుటి మనుషులు కూడా వాళ్ళని కొంచెం గౌరవ ఫుడ్ లేదా మన వాళ్ళ మీద కొంచెం నమ్మకాన్ని కల్పించుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను
ఇదివేల కాలం చాలా మోసాలనేవి జరుగుతూ ఉన్నది ఎవరిని నమ్మలో ఎవరిని నమ్మకు తెలియడం లేదు అందువల్ల ఇటివారు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను అనుకుంటున్నాను
వు ఖచ్చితంగా అందువల్ల మనం చూస్తూ ఉంటున్నాము
ఇటీవల కాలంలో మీరు ఎప్పుడైనా జూ జూ పార్క్స్కి గట్రా వెళ్ళారా హలో అప్పుడు మీరు ఎలాంటి యానిమల్స్ని అక్కడ చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారో మాకు తెలియజేస్తార
చాలా రకాల ఒక సంసర బలం అనేది జరిగింది నేను చాలా సంతోషంగా నా అ అన్ని రకాల జంతువులని మనం ప్రేమిస్తున్నాం లైక్ అ
అన్ని రకాల జంతువుల్ని ఎక్కడ చూడడం వల్ల మన మనసు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అంటే మనం అట్ టీవీలోనుూ ఫోన్ లోను పేపర్ లోనే చు చుస్తు
చూస్తూ ఉంటాము చిన్నపిల్లలకి మన వెళ్ళినట్లయితే చి వెళ్ళిపో ఆస్వాదిస్తూ ఉంటాను మన మన ఇప్పుడున్న జనరేషన్ ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు అసలు
అవునా అవి చూసినప్పుడు కూడా మనకి ఇది నీను ఫోన్లో చూశాను టీవీలో చూశానని చాలా ఆనందం కలుగుతుంది మీతో మాట్లాడి మేము చాలా ఆనందం ఆనందంగా ఫీల్ అవుతున్నాము
చాలాలన్నాన్నా మీతో మరిన్ని విషయాన్ని పలుంచుకోవడానికి మాకెంతో ఆసక్తి ఉంది చాలా విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు